మ్ చెప్పాలి నువ్వే
తెలుగు సెలెక్ట్ చేసి ఎందు కేలో కేలో ఆ కన్నడ కేలో ఊ హెలు కన్నడ మాట్లాడత ఎంట్లప్ప ఆ హేలు హేలి అంటాం నార్మల్ నీ మూతి లే మే ఏలు ప్రపంచాన్ని ఏళని చెప్తారేమో హేలి హేలి అంటుంది హే కే బందిదరె ఔరు బందిదరే హెల్తిదిని వెయిట్ మాడి ఏన్ హెల్తాయిదిని అవాగే
అవాగే ఏన్ హెల్తాయిదిని తెలుగు హేల్తాయిదని తెనుగు తెలుగు హేలు కన్నడ ఏమంటారు కన్నడ బేడ
కన్నడ బేడా ఓకే కన్నడ బేడ వద్దు ఓకే సరేలే చెప్ పెదిను అట్లా అవును మే అది కూడా నిజమే కానీ నేనేమండి మంచోళ్ళు కదా జస్ట్ మాట్లాడల్లా అని ఏదైతే ఉంటు టుంది నాకై తే ఉల్లాసి
కని నువ్ మాట్లాడితే అదేందో ఏదో అయిపోతుంది
నెన్ ట్రై చెయ్ తని అది ఆ మాముల్గా అందుకే గమ్నా ఉంటా అవునా చట్నీ లేదు బయటకి వచ్చేసిన ఆ పిల్ల బయటకు వచ్చి మాట్లాడతాంది లే అనంతపుర్ రావడానికి వాళ్ళ అన్నతో కా చెప్పిచింది వాళ్ళమ్మ నాతో కూడా కాల్ చేపిస్తుందంట సామి వాళ్ళన్న రామా అంటన్నాడు వాళ్ళన్నతో అయ్యా అదే ఓ పెద్ద స్టోరీ నాకేన్ని స్టోరీలు వస్తానయి చూడు ఓ రోజు ఏందో పిల్ల వచ్చి ఇది ఇందు అట్లా చేస్తే అట్లా డబ్బులు వస్తే వాళ్ళక్కి అనుకుంటా
ఇందు
ఎక్కిస్తానవ్ గదా నాకు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ తో ఏమైనా కొంచెం గెట్ అంటే క్వ శ్చన్ వేస్తాన్నా ఇప్పుడు నీకు గూడా వేస్తా గదా మీ ఏమన్నా చెప్ కావాలంటే మీ ఇట్ల మీది డేంజరా కాదా అని నీక్ మీర్ అదే నాకు అది ఎందో అన్వాంటెడ్ యాప్ అని చెప్ తనే ఎక్కించలే అంటే భయం ఉంటుందన్నమాట
అది అన్వాంటెడ్ ఆప్ అయితే కాదు స్వామి
ఆ వాంటెడ్ ఆపెలే ఏపీ కే ఎందో లే అమ్మి నాగ్ దెలీదు అయ ఏమన్నా అంటే నా నాది సపోర్ట్ జేయలేదు
ఉమ్
ఆ బ బస్
పోయింది మళ్ళ
కొడ్చే తెలీదు సర్లే అనుకొని నేను అట్లే నేను అట్లా దాన్నే యెక్కించలేదు నేను నార్మల్ ఆ
ఆ మాట్లాడమే
ఆ అట్లా అనేసి ఆ పిల్ల న అడిగిన ఏము ఏమి ఎట్లా ఏం కాదు గదా ఇట్లా అడిగే గుందుకే ఆ పిల్ల ఏడ్చేసింది ఎందుకంటే వాళ్ళ అన్ననే పరువు ఆ యమ్మి ఎందుకని ఏడ్చిం ది అంటే మా అన్న తప్పు జేసా అన్నాడనీ పిల్లకుంటంది ఆ ఈ పిల్లకి అంటే ఈ పిల్లనేమో చే ఆ తప్పుగా చేసా మేము ఈ పిల్లది ఏమన్నా అట్లా ఈ పిల్ల నేను తప్పుగా ఆలోచిస్తానని ఆ పిల్ల ఏడ్చేసిందిగ అయ్యో వాళ్ళన్నా ఫోన్ జేసింది వాళ్ళన్నా ఫోన్ జేసింటే ఏడుస్తాంది ఆ ఆ పిల్లా పోయి వాళ్ళన్నా నాతో ఆ ఫోన్ ఇచ్చినా తో మా అన్న మాట్లాడు ఎందుకు యేడుస్తానవ్ నేను అనిందానిక అంటే ఆ పిల్ల అప్పుడే ఫేస్ లో నాకు అర్థమైయిపోయింది. ఆపిల్ల ఫుల్ ఇదే ఆ ఆయన వచ్చి క్లారిటీగా చెప్పినాడు ఇది మా ఇది మా అని చెప్తే ఆ అన్న నేను ఇప్పుడు అన్న మా అకౌంట్ మేల్ ఎందో ఎందో అడిగినాడు మీ అన్న అదే అన్నా కొంచెం నేను అడుగుతా అన్న ఏమి ఎట్లా అని నాకు భయం ఉంటుంది గదన్న నేను ఇచ్చేటప్పు ఇప్పుడు అట్ల ఆ ఎవరైన అడుగుతారు మా అట్లా అడగాల అదే కరెక్ట్ వే ఈ పిల్ల ఎందో ఇలా ప్రేర్ చేస్తుంది అని ఇంకా వాళ్ళు ఫస్ట్ అట్లా అట్లా మాట్లాడిన అన్నమాట నేను వాళ్ళ చెల్లెలు ఏడిపిచ్చి ఎట్లుంటుంది చెప్పు ఎట్లనా ఇంటానే మమ్మీ
వింటాన మే వింటాన మే
హలో
ఉంటానే స్వామి మింటానమే మీ వినపడతాంది చెప్పు మే స్వామి
ఓరోహిణి
మే వినపడలేదా చెప్పు
ఇట్లామ్
చెప్పు
హలో
చెప్పు
మీ
చెప్పి సావుమే
ఏమ్మా
హలో
నా హలో, హలో
పల్లవి
హలో హలో నాక్ సిగ్నల్ రాల.
షేప్పు పల్లవి
హలో
హలో
హలో
చెప్పు
హలో హలో హలో
హ్మ్ కట్ చేయొద్దు స్వామి నువ్వు.
ఆ చెప్ చెప్తాన వినుమె అయితే, ఇంగంతే పాబు పాస్ట్ లో ఏడిపిచ్చిన. అ ని దాంట్లో పరిచయం అయితాను అని అట్లుంది. ఏంది పా అది మీ నా మీ అన్నకి చెప్పట్లేదు. ఏ ఇట్లా, ఇది చేసినావు నన్ని అంటే, నవ్వు చేస్కో నీదే రైట్. ఇప్పుడు నేనే అట్ల చిన్న చిన్న వాటికంటే ఇద్ చేస్తే నన్నే తిట్టిన్నాడు కదా అన. ఎ ఎట్లయితే ఏం చెల్లె నేర్పించినట్లు ఉంటు క అనుకున్నా, వాళ్లక్ చెప్పి స్తేనే కదా మాట్లాడాలని ఉంటుంది.
మ్ హలో
మల్లా ఏం మాట్లాడేది? ఇప్పుడే మాట్లాడదాం. చెప్ మే ఏం మాట్లాడేది మే? ఆ ఏం మాట్లాడుతున్నా అ కా ఇంకేముంది, అంతె మే. ఏం చెప్పలేన్ నువ్ నాకు రిప్లై ఇస్తే నాకేమన్ ఏమన్ చెప్పే కన్నా ఉంట. మ్ ఇంకా అట్లయింది సో వాళ్ళ అన్న వాళ్ వల్లమ్మతో మాట్లాడిస్తాంది. వాళ్ ఊరికి పిలుచుకొని పోయెకి. నేను మా అమ్మకి రానని చెప్తాన్ దూరం అని చెప్పి, మా అమ్మకి రానని చెప్పిన. ఆ ఇళ్ళకి రానని చెప్పిన. హ చే ఎ ఆ అట్లా జరుగుతాంది. ఏం చేస్తాం ఏం చెప్పేది మే? ఏమ నువ్వు అ నువ్ చెప్పేది వినిగుడ గుణతో మా మాట్లాడెదా! ఏమేం స్వామి ఏం మాట్లా వెల్ల నేను. మ్మ్ ఇంకా అ డిది చెకింగ్ నేను మాట్లాడేది వినపడల నీకు. హుమ్ హా అని అంటే ఉన్నాగ ప అవునా ఆ సరే ఇట్లే మాట్లాడు ఇలా అనీ మాట్లాడు ఇంకేం చెప్పు ఇంకేం చెప్పు అయితే
చెప్తాను
ఆ అ నన్న న ఏం అడిగింది ఆ పిల్ల ఇంకా అడిగింది ఆ రోజు ఏం జరిగింది గుర్తు రావడం లే ప్రియా ఆ రోజు ఏంద నం నడిగత్ ఫస్ట్ మీ ఇల్లా ఆ ఎంతో కాల అప్పుడ ఏందో అడిగిన చూడు హు ఏందో మేము మెయిలు అలాంటిదే సంథింగ్ ఎనియో అడిగి ఉంది దానికి నేను అన్ని క్వశ్చన్ వేసే కొందుకు ఏడ్చేసింది ఆ పిల్ల ఆ ఏం చేస్తారు అన్ని ఉన్న వాళ్ళన్న ఇప్పుడు కూడా తింటారు
ఉహు
ఆ పిల్ల ఏం బాధపడలే ఆ పిల్లకి ఏడ్చేసినాంక నేను ఇంత చిన్న విషయానికి ఎట్లే ఏడ్చినా అ చిన్నపిల్లలకి
ఊ
ఆ ఇప్పుడే అడిగింది చూద్దాం ఏం జరుగుతుందో ఇంకేం పండుగ జోరా ప పన్లో ఉన్నావా ఓ నినిపర్లేదన్నా కదా మర్చిపోయిన హు చెప్పలే మీ ఏదన్నా టాపిక్కి దాని ముందు మాట్లాడతారు చూస్తవ ఫోటో చూసిన వ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ టైరి ఏముంటాయి ఏం ఉంటావు చినప్పులే ఎందుకిన ఆ నన్ను ఇంటికే పిలిచింది ఆ ఆ పిల్ల పిలిచింది వాళ్ల అన్నతో పిలిపి వచ్చింది ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వస్తార అ ఫోన్ ఇస్తే మాట్లాడాలంట ఎన్నెన్ని చెప్తానుదో అదేవన్నీ ఈ గంగమ్మకి ఏ అవి పుట్టన్నారు చూడు అది చేస్తున్నారు వాళ్ళు అందుకే ఆ అట్లా అదే కక వాళ్ళు ఫుల్ బంధువులు చలు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ఆ ఎ చెప్పలేనేను పాపం ఎంత బాగా పిలుస్తాందో ఆ ఆ అదే ఇప్పుడు కాల ఎపోతే ఆ ఉండు మీ మళ్లీ చేస్తా ఉండు